హలో
ఆ చెప్పు
ఏం చేస్తున్నావ్వు
ఏం చేస్తాలే నువ్వు
నేను ఎం చేస్తాలే తిన్నావా
తిన్న నువ్వు తిన్నావా
తిన్న
హ
ఏం కర్రీ
టమాటా చారు మీది
మాది మది చట్నీ టమాటో చట్నీ
అవునా
అ ఏమైంది డల్ గా మాట్లాడుతున్నా హెల్త్ బాలేదా
ఆ
ఏమైంది
కాలేజ్కి వెళ్తున్నావా
డేట్స్ వచ్చిన